హలో
చెప్పండి అమ్మా చెప్పండి ఏమి చేయలేదండి నా పేరు రాసుకుంటున్నా బుక్ లో మర్చిపోతాను
టీవీ పేరు మరిచిపోతనవా ఏ అంత మతి మరుపు వచ్చేసిందా
ఆ వచ్చింది నీ ఫ్రెండ్షిప్ చేసి నాకు వచ్చింది
నాతో ఫ్రెండ్షిప్ చేసా
హ
నీకు భలే మెంటల్ అంటనే
నీ కంటే కాదు లేవే కొడుతా నీకా
నేను గజినీ అంట ఎవరో చెప్పరు నాకు ఎవరో చెప్పిన్ రబ్బా ఆ పాపకి కొంచెం మెంట్లు
మ్మ్ ఏముంది ఏ ఇకా ఏం చేస్తన్నావ్
రెడి అయితన్నా
మ్మ్ హ్హ్ అవ్వు నువ్వు రెడీ
మ్మ్ తిన్నావా
లేదమ్మా
ఏమింగా
ఏమింగా అంటే నాకు ఏమో తినాలని లేదు
చెయలేదా పిజీలు ఎట్లా
ఎందుకు చేయ్యదు చెత్తరు డబుడుదిబిడే మనకి
బాలయ్య బాబా జయ్ బాలయ్య
జై జై బాలయ్య
మ్మ్ ఒక అన్ని ఒకవైపే చూడు రెండో వైపు చూడాలి అనుకోకు అని చెప్పేసిర అప్పుడు
కా ఇంకా
ఆ
మనం ఇంకా ఫుడ్ తినలేదుగా మనం తెచ్చుకోవాలి పోయి ఫుడ్ ని వయి
మ్మ్ పోదాం
ఇప్పుడు తగ్గిపోయినారంటా మన హౌస్ చ తెలుస్తా సెవెంటీన్ ఏమో ఉన్నంట అన్థంకా
ఇట్ట జతేవరుంటరు
ఏమంటారు తెలుసా ఈ హాస్టల్ చేసినట్లు ఏ హాస్టల్ లేదని
నేను ఒప్పుకుంటా ఫ్రీడమ్ ఇస్తారు కానీ ఈ ఫుడ్డు బాగుండదు కదా
ఉ ఎందుకు ఫ్రీడమ్ ఇస్ ద విసామ్మా చేసే బధకం మరి
డబ్బుల్ మాత్రం తీసుకుంటాలా మన మళ్ళిపోయినాం అనుకో
అంతే మన భారతంత వెళ్తే అంత
ఎంత మ మంట పదిమూను మింట మన్నా
వన్ టటు త్రీ టూర్ ఫైవ్ ఫైవ్ మెంబర్స్ వెళ్తునామంటే ఇంక పది మంది చెప్ప వాళ్ళ కూడా ఒకటి అయినా ఉన్నటి లేపోయిన
అంతే
ఎట్లయినా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ లో అమ్మాయి కద
అంతే వాళ్ళల్లో లెక్క
హ
అయిన అబా పీడకి నా ఆడకుంటల
ఆ ఈ మధ్య ఎక్కువ ఆడే ఉంటుంది అదింట ఇ ఈ బెడ్డు ఇవర్కనిస్తే ఆరు వేలు ఐదు గంటలు వక్తుది
ఫ్రీడమ్ ఉన్నది కదమ్ నా పిల్లకి
హ
ఫ్రీడమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బిగులు
హ
ఆ ఇంకా బాక్స్కి ఏంటి
ఏమో
తెలిదా
తెలీదు
ఏం చేస్తుది చపాతి చేస్తుంది రైట్ చేస్తు ఎదా
ఏం చేస్తుంద ఇన్న
ఏళ్ నవుతున్నావు
ఆ
మా ఫ్రెండ్ ఇప్పుడే స్నానం చేసుకొచ్చింది జలకాడ జలకాల ఆడేశచ్చంది మేలా అ లేదు సే మేలదివి
ఏ మనందర్ పేర్ల మీందా ఒకవేల్డ్చ ఒక అ స్టార్టింగ్ లెటర్లు అందరివి కలిపి తీసుకున్నా ఓలా గ్యాప్ అని వచ్చింది
ఓలా క్యాబ్ ప వచ్చి
ఎ మాటండ మగవ మా ఇష్ట
నువ్ చిన్న పిల్లవాళ బయ ప బూబూడి నమిడుబట్నా
ఆ సమా అద
మారాలా మారుదవులే ఉళ్ళ
హ మాలుదా
సమయం ఇంకా రాలేదు
సమను స
స సమంత గాదు సమయం
సమయం ఆసన్నమైంది
చూష్నారా రూమ్
చూద్దాం, పోదాం యాడా ఇప్పుడే కదే
ఆ నిన్నెందో పెద్ద చెప్తివి ఫోన్ జేసి పోదాం అట్లా ఇట్లా
మనకి నెంబర్ యాడుంది ఆయమ్మది ఎత్తుతుదే ఎత్తదో
ఆహా వాళ్ళ పక్కనే ఉంటున్నవా
దాంట్లోనే అంటా
వాళ్ దాంట్లో నేనా
ఇంకొకటి అశ్వథ్ నగర్ లో మా పొరగాడు చెప్పిండు
ఉమ్
పద్నాలుగు వేలంట, కమ్యూనిటీ లో అంట
అంటే? ఓకే ఓకే ప్లాట్స్ లెక్క ఫ్యామిలీస్
ఉమ్ పద్నాలుగు వేలు యా చూసాంలే బ్బా అంతరిచ్చు కాదులేమేమైనా
పద్నాలుగన్ ఈడున్నా పద్నాలుగు ఓకే ఫైన్ ఐదు మంది ఉన్ టం కాబట్టి టూ ఫైవ్ అట్లోస్తదనుకో
టూ ఫైయీ టూ ఫై వస్తద్లేండి
టూ మెంబర్స్ కి ఫైవ్, టూ మెంబర్స్ కి ఫైవ్ టెన్ ఆడే వచ్చేసాయ్ లేకపోతే త్రీ వస్తది ఇంగ మూడు వేలకి ఏమన్న తెచ్చుకోవచ్చు గద అందరూ
కుగు దినచ్చు మనం
ఆ ఫుడ్డు దెచ్చుకోవచ్చు స్నాక్స్ దెచ్చుకోవచ్చు అన్నీ తెచ్చు డి మార్ట్ కి బోతే సంచులేసుకురావచ్చు మనం పిజిలో ఉన్నప్ ప్పుడు సంచుల్కి ఏస్కోస్థాంటిమి నాలుగు సంచుల్కి ఆ ఇంగ రూమ్ అంటే ఇంగయిపాయే ఒగో రెండు బ్యాగు పక్కో బ్యాగ్ ఆ పక్కో బ్యాగ్
న్నామండి దండిగయితే మనకి ఒగారు నెల్లో స్తయేమొ
ఎంతా పదైదు పన్నెండోమ్దల బియం ఎగ్స్ ప్యాకెట్ మామదనపల్లో ఎంతబ్బా పదైదొందలైంది ఉమ్ హ్
ఏమో
ఉమ్
ఇంకేంటి
చెప్పాలి
టేమున్నాయ్ మా రూమ్మేట్ కమ్మాయ్ కాలీ చేసి వెళ్తుంది
ఎవరూ?
అదే బెడ్రూమ్ లో ఉంటద చూడు ఆ పాప ఖాళీ చేసింది
ఆహా ఖాళీ చేసేసిందా?
లేదాబ్
ఆ చెప్పినావు నేమర్చిపోయినా
ఉమ్ ఆంటీ అడిగింది ఏమ్మా వెల్ వెళ్ళపోయిందా ఆమా బెడ్రూమ్లామె అన ఆ వెళ్ళిపోయిందాంటీ అన్ చెప్పన్ గూడ చెప్పలేదమ్మా అని, ఏమో అంటే చెప్పిందనుకున్నా
మళ్ళచ్చి చెప్తుంది ఆ ఈసారి చెప్దాం వుండు నువ్ అంట చెప్ చెప్పి బో ఆంటి ఫీల్ అయితాంది
ఉమ్ అద్దృపాయి ఇస్తదంట్ వెళ్ళిపోతానువన్నీ హాఫ్ రూపీ ఇస్తుందంట అని చెప్దాం
హాఫ్ రూపీస్ందంటనా నువ్ ఇస్తావా న అనిపిస్తుదా
నేను ఎందు తీతా
ను ఇ త వేస్తుిన
ఈ మనం పాగలో బ్యాచ్
పాగల భ్యాచ్చ అయితే గ్రూప్ ఐడియా అదే పెడదాం పాగలో బ్యాచ్
ఆ
అ
కేనా
పాగ బ బాగుంది మనకి భక్తుల్లో ఒకటిందింది
చూడు ఎంత క్రియేటివ్గా వస్తాయో నాకు
లేేంలో చాట్ జిపిటినా వాట్సప్
నో చాట్ జిపిటి నో ఏమిీ లేదు పెన్ను బుక్ తెలుసా చూపిస్తాల నీకు సెల్ఫ్
చాలా సెకులు ఉన్నాారా నీళ
ఫటిటి బయటకు వస్తుంది సరేలే ఉండు మళ్ళీ చేయిస్తాలే నేను
అ సరే